పడింది అండి
ఓకే గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నారు
తింటున్నామండి తింటున్న
ఆవునా ఏం చేశారు ఈ రోజు స్పెషల్
స్పెషల్ ఏం లేదు ఓన్లీ రైస్ తోటకూరా ఆ అన్నం తింటున్నా
ఓకే అవునా మరీ స్పెషల్ ఎందుకు ఏం చేయలేదు ఈరోజు
ఈవినింగ్ ఈవినింగ్ స్పెషల్ మాకు మార్నింగ్ ఏ స్పెషల్ అంటు ఏమి లేదు.
అవునా అంటే టిఫిన్స్ లో ఇ
టిఫిన్స్ లో పిల్లలకి దోశపిండి ఉంటే అది ఏమంటరు
మసాలా దోశ్ ఓకే మసాలా దోశ చేస్తారా లేకపోతే నార్మలా
ఆ నార్మల్ చేస్తా మష మసాలా దోశ చేయను. పిల్లలు తినరు మీ ఫోన్ కొంచెం సైలెంట్ లో పెట్ వండు గిర్రు గిర్రా సౌండ్ వస్తానే ఉన్నది. మీకు మెసేజ్లు రాకుండా ఉండవా
ఉంటాయి ఉంటాయి అవి నోటిఫికేషన్స్ గ్రూప్స్ వస్తయి
అ ఓకే ఓకే
ఇంకా మరి ఏం చేస్తున్నారు.
మీరు తిన్నార ఏం తిన్నార్ మరి ఏంటి
మేము సేమియల్ వండే అమ్మ మమ్మీ సేమియా చేసింది అదే తిన్నా
హ్మ్ హు
హ్మ్ హ్మ్ స్వీట్ కాదు
ఏయ్ ఔటా
హటే
యు నాటి హాట్ స ఓకే ఓకే
హ్మ్ హు ఇంకా మరి పండుగ షాపింగ్ అయిపోయిందా
షాపింగ్ ఇంకెక్కడండి మా షాపింగ్ పెండింగ్ లో పడేసింది పడ్డా
హ్మ్ హు
కొంటున్న
ఎందుకండి
ఏం చేస్తాం ఊకే షాపింగ్లు ఉన్నాయి కదా ఉన్న డ్రెస్ లే వేసుకుందామని
అసలోన వేసుకోవాలి అది కూడా న్యూ కొనుక్కుంటే అవి పక్కకు అయిపోతాయి.
అందుకే ఉన్న డ్రెస్లను వాడుకుందాం ఎందుకు ఇప్పుడు మళ్ళీ న్యూ నో న్యో ఎందుకు కోనుకోలే ఏదైనా మా మా బావ వాళ్ళ కూతురు పెళ్ళింది
ఓకే
ఆ అప్పుడు షాప్ షాపింగ్ చేస్తా ఇప్పుడు కాదు
అవును చెయ్యండి మంచి ఎసే కరణ్ కంది
అప్పుడైతే చం చం చం చక్ చక్ చక్ కనబడాలి మేము షాక్ అయిపోవాలి అరే వల్ల అమ్మాయి వల్ల పిన్ని పిన్ని
పిన్ని అవుతారా ఓకే ఓకే అదే పిన్ని పిన్ని చూస్తే అందరు కదిలి
అదే పిన్ని అదే హైర్ లేట్ ఉంది కదా పిన్ని అసలు మెయిన్ అనేసి చూడాలన్నమాట అలా అప్పుడే షాపింగ్ చేద్దాం అనేసి సైలెంట్గా ఉన్నా
అ అట్లనే కిరాగ్ ఉండాలి అందరు అందరు చూస్తారే పెళ్లి కూతురు వాళ్ళం
కానీ మా దాని పెళ్లిమో పెండింగ్ పెండింగ్ లోనే పడుతంది మేము ఎప్పుడు ఎంజాయ్ చేయాలని మేము చూస్తాన్నాం
అయ్యో లేదు లేదు త్వరగా అవుతది అన్నిటికీ అంటా ఒక టైం రావాలంట తొందరనే వస్తది ఆ
ఏంది అండి టూ ఇయర్స్ నుండి టైం చూస్తానే ఉన్నది టైం పోతనే ఉన్నది మనం చూస్తనే ఉన్నాం ఎక్కడ వచ్చింది
అదే రెండు సంవత్సరాలు అవుతున్నాయా
మరి కాకపోతే
అయ్యో దేవుడో
పోయిన ఇయరు రంజాన్ పోయింది బక్రీద్ పోయింది అన్ని పోయినయి మళ్ళీ ఇయర్ కూడా రంజాన్
ఇప్పుడు రంజాన్ కూడా పోతాంది అయ్యో అవును అయితే వెయిట్ ఇప్పుడు నన్ని అయితే మీరు అంటే ఇట్లా ప్రేర్ చెస్ తప్పుడూ
మీ రేమన్న జాతకాల్ జుస్తారా అండి ఐతద్ ఐతద్ అన్
ఆ అది గుడ నిజమే కదా అవున్ అరీ టైం ఒస్తదిగా అన్నిటికి టైం ఒస్తది గదా అండి
ఆ టైం గురించి వెయిట్ జెస్తన్నం మీమ్
ఆ చేయండి చె
అమ్మా
ఇంకా మరి మధ్యానం ఏం చేస్తుండ్రు మరిస్
మధ్యాహ్నం నేను ఒక్కదానే తింది ఇడ్లీ కాబట్టి నేను మధ్యాహ్నం ఇలా చెయ్యను ఏం చెయ్యను అలా అయినా ఉంటనె గాని వంట దగ్గరికి పోను నీను ఆ
మధ్యాహ్నం తినకుండా అట్లనే ఉంటరా
అల్ అలానే ఉంటను గన్ వండను ఎందుకంటే నాకు వంట వంట వంట చెయ్యాలి చెయ్యాలి అంటేనే విస్గొస్తది
అది బైట్ నుంచి హోటల్స్ ఉంటయి గదా బిర్యానీ తెప్పిచ్
తినానన్పియదు తినాన్ అన్పించదు పిల్లల్న్ ఒదిలిపెట్టి తినాలన్పించద్ అలా
అవును మీకెన్ని పిల్ ఎంత పిల్లలు
ఎంత పిల్లలు అంటే మూరు పిల్లలు మూడు హు
కూతుర్లా లేకపోతే బాబులు
ఆ ఏమన్ టల్ గుర్రాలే గుర్రాలే పోడుకుంజులే
యాహా అవునా అయ్యో అట్లంటుర్ ఎందుకు పాపం పిల్లల్లకు
వాళ్ళు గట్లనే మరి అట్ల ఏస్తరు వాళ్ళు మరీ మళ్ళి అట్ల ఏస్తర్ కింద మీద ఏస్తర్ మమ్మల్న్ అట్ల
బాబుల్ అంటే ఎంత మంచోల్లో పామ్ అమ్మకు తోడుగుంటరు మన్ చిగా
ఎక్కడ ఇగ అంత తోడేరాదు
మ్ మంచిగా బాబు లంటి ఆహా మరి ఇప్పుడు ఏ క్లాస్ వాళ్ళు
ఒకరేమో సెకండ్ క్లాస్ ఇంకొకరేమో ఇంకా ఇద్దరేమో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఆ ఫస్ట్ క్లాసేగానీ వాళ్ళకి ఎబిసిడి లు గూడా రావు మా పిల్లలకి
అరే మీరు ఏం చేస్ స్తుంటరు మరి నేర్పిం చాలి
ఆ ఎంత నేర్పించినా ఆ బుర్రలకి ఎక్కుతలేవు
ఎక్కుతాయి కొంచెం మీరు భయపడి చదిపిస్తే ఎక్కుతాయి అదే మీరు గూడా నా కొడుకులు
ముమల్నే పెట్టిస్తున్నారు
అయితే వాళ్ళకి చెప్పాలి స్నాక్స్ తింటారు కదా నేను స్నాక్స్ వండియ్యను మీరు చదివితేనే వండిస్తా అని చెప్పాలి
మమ్మీ మేము తిన్నాం మేము చదవము అంటారు వాళ్ళు
అబ్బో బాగా తుమ చిన్నారు మరి
ఆ మజ ఉంటారు నా
వాళ్ళ డాడీతో భయపడారా అయ్యో దేవుడా ఇద్దరూ సేము ఉన్నారు మరి మరి ఎవరితో భయపడతారూ అస్సలు
ఎవరిదో భయపడరు వాళ్ళకి భయం అనేది లేదు
ఔనా టీచర్స్ కి కూడానా
హేయ్
అరే
ఉమ్ అలా అంటారన్నమాట అవును ఏమనుకుంట్రు పిల్ల
మీ పెద్ద బాబు కొంచెం మంచి మంచోడు కావచ్చు కదా
పెద్ద బాబు ఇప్పుడు చల్ హట్ట్ ఉట్ అంటాండు అ అట్లా ఉంది
మారిపోతుండు బాగుండు పెద్దగా అయిత
హమ్ ఏం చేదాం ఇంకా మీరు మరి మీ షాపింగ్ అయిందా
ఆహా కాలేదండి షాపింగ్ చెయ్యాలండి మా డాడీ లేరు అసలు
అయ్యో ఎందుకు మరి మీ డాడీ ఎప్పుడోస్తారు
మా డాడీ కొంచెం బాగా బిజీ బిజీ ఉన్నారు అసలు మాట్లాడడం కుదరతలేదు అసలు కావచ్చు ఈరోజు బయటికి వెళ్ళారు కదా
హమ్ అవునా మీ డాడీ లేకపోతే అంత మ మమ్మి నీ చూసుకుంటారు కాబట్టి
అవును
హమ్ ఓకే ఓకే తమ్ముడు తమ్ముడు ఎటూ వెళ్ళిండు తమ్ముడు
మా తమ్ముని గురించి అయితే అడగకండి స్కూల్ కి వెళ్ళమ అంటే అసలు వెళ్తలేడు
ఎందుకు మరి ఎగ్జామ్స్
ఎగ్జామ్స్ వస్తున్నాయి దగ్గరికి ఏమో సైకిల్ బాగా లేదంటా ఇక అయితే అదే మరి వెళ్ళలేదు మీరు ఈరోజు
దా
బాగదూర్ దరం బాగాంటే చాలా దూరం
అయ్యో మరి మంచిగా చేయిించండి బాబు స్కూల్ కి పోతాడు
అదే లిఫ్ట్స్ అది బయట బండి పైన లిఫ్ట్ అడిగి వెళ్ళండి అని చెప్తున్నాం అయితే వెళతులేడుగా
మళ చెటపప్పుడు ఎట్లా స
అవును అదే కద అనే మంచిగా మమ్మీ కూడా అతుంది
హ్మ్మ్ మరి పోయేటప్పుడు ఒక గిఫ్ట్ అమ్మ అడుగుతుంది వచ్చేటప్పుడు ఏ అమ్మ అడుగుతుంది
అదయితే నింత ఇంకా అండి మరి ఈ రోజు ఏం చేయాల అనుకుంటున్నారు సాయంత్రం
ఇంకేం డిసైడ్ కాలేనండి మేము అంతా
అవునా
లి
పండుగ రోజు మైదాక్ వేసుకుంటున్నార లేద తమరి
మెహందీ మెహందీ వెట్ పెట్టే వాళ్ళు లేరు వేసుకోవడం
మీరు అది యూట్యూబ్ లో చూసుకొని పెట్టుకోవాలి
ఆ యూట్యూబ్ లో చూస్ చూసావా వేసుకుంటా
పెట్కాలి ఓపికావా కాలి కొంచెం కష్టం
ఓపిగా వడి మెహందీ పెట్ వాలంటరా
ఆ అవు ఆటోమేటిక్ ప్రిపేర్ అయిపోతారు
ఎన
అంటే యూట్యూబ్ గూగుల్ మస్త్ సర్చ్ చేస్తే ఒకటే ఓ ఎక్సలెంట్ వస్తున్నాయి వర్క్ అవి మయాడాగ్ డిజైన్స్ ఉ ఓకే
ఏంది